మేడం హలో ఆ వినిపిస్తుందా మేడం ఓ ఆ నమస్తే అండి ఆ ఏం లేదండి పాపకు హెల్త్ బాగలేదు ఊరి నుంచి వచ్చినాం కొంచెం ఫీవర్గా ఉంది
ఏ ఊరికి వెళ్లారు
ఇది మా కాగసాగరికి వెళ్ళచ్చా కానీ మా మామయ్య వాళ్ళ ఇంటికి ఎని కొంత
ఆ
ఇంక పండుకొని ఉంది కడుపు నోస్తాంది అట్లా చిన్న పాపను ఉంది అయితే
అవునావున ఓకే
మీది అయిపోయేంద మేడం ల చ్చు లంచ్ చేసిన ఏదనా స్పెషల్ ఏదనా చేసినా మేడంమ్
ఇక స్పెషల్స్ అయిపోయినాయ్ ఎప్పు నిన్నటి వరకి ఇయాళ గోబ్బి చేసుకున్నా గోబ్బి చేసుకొన్ని వచ్నాను
మీ ఇదే
బాగా జరిగిందండి ఫెస్ట్
ఫెస్టివల్ మంచి జరిగిందా బాగా బాగా మంది వచ్చిలా చుట్టాలు అంటే మీ దాంట్లో పెద్ద పండుగ ది ఇదికి అందరు చుట్టాలకు బాగా వస్తారు ఈ జవాయిలు కూతుర్లు అట్లాయి అట్లా అయ బట్టలు పెడతారు కదా
ట్టలు అ గా తీసుకుంటాం అన్నట్టు ప ఉ పెడుతు బ అవును మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చిండు, మా అత్తమ్మ వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళందరూ వచ్చిండు, ఎన్ననే వెళ్ళారు వాళ్ళు అవునండి
తె బాప్ పెద్ద ఫ్యామిలీ
అవునండి కనింటిన్ వేసుకుంటామనండి, మంచి అనిపిస్తుంది మాకు ఇంకా నిన్ననైతే మేము చికెన్ బిర్యానీ చేస్తేమ అండి ఫోర్ కేజీస్ చికెన్ తీసుకొస్తే సరిపోతందండి ఫోర్ కేజెస్మేం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నా నిన్న నే
ఆ ఇంకా పొద్దుంది అది మధ్యాహంర
మధ్యాహ్నం వరకే ఇంకా పొద్దున్న దోశ చేసాము మళ్ళీ మధ్యాహ్నం మ లంచ అం మధ్యా్ం వరకు ఇక సాయంత్రం కొంచె మిగిలి ఉంటే ఇ మళ్ళి తినేస్
అంత మందికి దోషలేసుడు అయి
అవుతదండి ఇంకా మేము మేసర్ కంపల్స
ఎందుకంటే బా మంది ఉంటారు కదా కొంచెం ప్రాబ్లం అయితాయి కదా
ఆయితది గానిగ
చ్చ దోషలు అంటే ఏంది అందరికీ మెత్తదే కావాలి అందరికి ఇట్లా ఆ ఏదం క్కడ క్కడ వేడి వేడి కావాలి ఎక్కడెక్కడ కావాలంటారు
ఇగ అంతే గా నిలబడి చేసుకు అవును ఏక నిలబడి చేసుకుంటానే ఉండాలి అవును కడగ్ కావాలి అంటారు
అ అందరికి సర్ప దోష ఇల్లా ది టక టక్క ఒకటే సార్చ్చ మినిమం ఎంత లేదనగాని త్రీ మెంబర్స్ అయినా కూర్చొని తినొచ్చు మినిమం ఈ దోషాలుంటే ఏంది అదిసి ఇది ప్పేసరికి టైం పడుతుది ఇంకా అందరుకో పటేలే వాల్ల కావాలి అందరి ఇంకా ఒకడే సార్ కం ట్రై చేస్తారు రెండు పెనాలి రెండు పెనాలు పెట్టుకొని వేసినాగానే సరిపోదు ఆ మా ఇం ఇప్పుడని చుట్టాలా ఆస్తే రెండు పోయినళ ఒకే సారి అంటే అప్పుడప్పుడు పని కత్తదని రెండు కొనిపెట్టిన అయితే ఆటోకడిటోకడి వేసిన ఎటు సారి పోదు ఇంకొరిని ఒకరిని చూసి ఒక ఒరు నాకు దోష కావాలి టక్కన నాకు దోష కావాలి నాకు అదేదో ఒకటేసారి తిన్నట్టు చేస్తారు పిల్లలు ఉ కానీ మీ ఇ సారి పండుగ మంచి చ్చడి కదా ఇంకా మంచిగా అండి పండుగ రోజు ఇంకా గాలివానలు రాలే ఈసారి అంతకు ముందు రోజు లాస్ట్ టైం కాదు అంతకు ముందు రోజు కూడా గాలివానా వచ్చింది కదా ఆ రోజు రాలేదు మంచి ఎ అంటే అందరి ఇండ్లల్లో బాగా మంది వచ్చి ఉంటారు కొంతమంది బయట పడుకుంటారు కొంతమంది పైకి
అవును అవునండి ఇబ్బంది అవుతది అవును
అందరు గ అందరి కలవడానికి వస్తారు ఈ సారి సేమియాలు చేస్త సార్ కదా అవి దీనికి
ఆ చేస్తామండి సేమియా ఆ చేస సం పాయసం కంపల్సరీ అండి అది పాయసం తిన్నాకని మళ్ళీ భగ్వా చేసి పాత ఇస్తాం అంటే పే చేసిన తర్వాత మరి ఇంట్లో ఆ జెన్ట్స్ ఉంటారు కదాండి తిని మా తినీ వెళ్ళాలి దుద్గకు కంపల్సరి
పాయసం చేసి ఒక్కోసారి ఎక్కువ నాలుగు ఐదు కిలో లెక్క చేస్త
ఆ లేదు లేదు అండి మేము చేసి పెట్టేస్తాము ఇంకా ఇక ఎక్స్ట్రా ఇంకా వేయించుకొని పెట్టుకుంటాము ఎక్స్రా సేమియా ఉన్నా అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఉంచుకుంటాము ఒక టూ కేజెస్ చేస్తాము ఆ టూ కేజస్ చేస్తాము.
పాలేసి టాక టక చేసుకోవడానికే ఇంకా ఇటు స్కూల్ ఫ్రెండ్స్ అటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ వస్తు
ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ ని ఇంకా పిలవలేదండి ఇంకా వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు ఎప్పుడు తీసుకొస్తారు మేడమ్ అంటే మేడమ్ స్కూల్ మాకు మార్నింగ్ సెవెన్ కి అయ్యేసరికి అసలు ఏం చేయాలి అసలే ఏం టైమ్ ఎ మిగలదు స సరిగా కుదరట్లేదండి ఎయిట్ ఎయిట్ థర్టీకి స్కూల్ అంటే ఆ స్కూల్ ఒకటే కాయ అంటే వాళ్ళకి మాక ఫుల్ డే ఉంటాడండీ టీచర్స్ కి ఈ బుక్స్ కరెక్షన్ చే కూడా మదే ఉంటది ఇద
ఆ అవును
కోసం తిరగడం ఉంటదండి
ఆగానీ ఇప్పుడే స్కూల్ ఖతాబ్ అయి త తిరుగుమంటది మంచి చ్చుకుంటుది కానీ అంటే పిల్లలందరూ సమ్మర్ లో ఊరికి వెళ్ళిపోతారు కదా అట్ అకుంటారు వాళ్ళ
వాళ్ళ ఆలోచించేది కార్పొరేట్ సంస్థలు కదండి ఆ కార్పొరే సంత కాబట్టి ఇగ వాళ్ళు చెప్ప ప మ చేయాలనంట మొత్తం సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏమైనా మనకు డెసిషన్ ఇస్తారు మనకు ఫాలో అప్ కావాలి కోస్ తప్పల్సర అండి అలా
మరి ఈసారి సమర్ లెటర్ ఎ ట్రై చేస్తార పిక్నిక్ ల ఇక్క పిల్లలతోని
మేడం
అంటే ఈ సమ్మర్ లో ఎటైనా ఊరికెళ్ళడానికి చూస్తున్నారా?
ఆ సమ్మర్ హాలిడేస్ తో మేము హైదరాబాద్కి వెళ్ళేది ఉందండి. మా బాబాయి కూతురు మ్యారేజ్ ఉంది ఆ అవునండి ఇగా అప్పుడే వెళ్తాము హాలిడేస్ ఎప్పుడు ఇవ్వరు మాకు ఆ ఇక్కడ టువవెల్ మంత్స్ సాలరీ ఇస్తరు టువెల్ మంత్స్ వర్క్ చేపిస్తారు అన్నట్టు మేడం ఆ అందుకే మేం స్కూల్ కి రావాల్సిందే వర్క్
ఆ అంటే ఆ ఆ హాఫ్ టైమ్ లెక్క వెళ్ళక ఉంటది అన్నట్టు
ఆ హాఫ్ టైమంటే ఇగ చెప్తున్నా కదా ఇక అడ్మిషన్ టార్గెట్స్ ఉం ఉంటాయండి మాకు అడ్మిషన్స్ చేయాలి కంపల్సరి అది ఇడ్సి మేమూ ఒక టీచర్గా టెన్ అన్నరు ఆ టెన్ లో వాళ్ళు చెప్పినంత రీచ్ అయితే హాలిడే తీసుకో మనన్నరు లేదు వాళ్ళకి ఫైఫ్ ఫోర్ అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్ ఫ్న్ డేస్ అట్ ఇస్తారుట అడ్మిషన్ బట్టి హార్ డేస్ ఇస్తారు అన్నట్టు కొత్తాం కార్పొరేట్ సంస్థ అన్నట్టు ఇది మొత్తం ఆల్ ఇండియాలో ఉంది మేడం
గగాని అంత పిలలు దొర్కు ఇక్కడం కూడా ఈసారి కష్టం అవుతారుక్కొక్కసారి
అది కాని అర్థం చేసుకొని ఇంకా
ఆ ఎందుకంటే అందరికి దగ్గర దగ్గర స్కూల్ క పంపాలనే టార్గెట్ ఉంటది ఇంకా సెకండ్ వార్ మీ ఉన్న స్కూల్ అంటే ఇట్లా స్టార్టింగ్ అడ్మిషన్ నుంచి ఎవరు ప్రిపరేషన్ చేస్తారో అంటే మీరు ప్రిపరన్స్ చేచ్చిననుకో వాటికి వాళ్ళకే కొంచెం మని తక్కువ అవుతుది మిగా వాళ్ళకు ఎక్కువ మనీతోనే ఉ ది స్టడి పరంగా ఇయర్వాద కొంతమంది కట్టుకోలేరు మళ్ళీ ఇబ్బంది పెడుతారు మళ్ళీ ఇంటి వరకు పంపిస్తారు. అట్లా ఇట్లా అని అట్లా ఇట్లా అనే అందుకనేగా కొంతమంది అడ్మిషన్ బాగా తక్కువ దొరుకుతాయి
తక్కువనే దొరుకుతే ఇప్పుడు మనకి ఆకాశ్ నగర్ లా ఎక్కువ శాతం అయితే టు పాతీమా అటు అదే చూస్తున్నారు కానీ మేడం అక్కడ స్టడీ బాలేదని చెప్పను బానే ఉంటది స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండడం వ తుందంటే అక్కడ ఎవరైతే వెనుకబడి కేరింగ్ తక్కువ ఎవరైతే చదివే పిల్లలు ఎలాగో చదువుకుంటారు ఈ కొంచెం చదివరు డల్లుగున్నారు ఆ పిల్లల పైన పోకోస్ చేయడం చాలా కష్టం అవుతుది అరవై మంది డెబ్బై మంది క్లాసులు స్ట్రెంత్ ఉన్న తరవా త ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెలంటే కొంచెం ఇబ్బంది కదండి టీచర్స్ కి సో అట్నే అ తెలిసి కూడా అందరూ కూడా ఆలోచిస్తారులే అందరూ అందులోనే డాం ఫాతిమా లన్ బెష్ట్ అని అనుకుంటున్నారు కానీ దాన్ని దాన్ని బ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి మా స్కూల్లో ఏంటంటే మేము సీట్ సీట్ లిమిట్ క తీసేసుకుంటాం అన్నట్టు కొంతమంది తీసుకునుడు లేదు మళ్ళీ అట్లా చెప్పడం లేదు ఎవరైతే డల్లర్స్ ఉంటారో మేడం ఆ డల్లర్స్ అందరికి మేము ఆ బేసిక్స్ కూడా నేర్పిస్తా ఒక పీరియడ్ ఉంటది వాళ్ళకి ఇప్పుడు మనం వేరే స్కూల్స్ అడ్మిషన్ తీసుకొచ్చినాం కదా సో మన స్కూల్ స్టడీ పర్పస్ గా ఎట్లా ఉంటది దాన్ని బట్టి వాళ్ళని ఎగ్జామ్స్ పెట్టడం
ఆ అంటే ఏదైనా గానీ యాక్టివిటీస్ తోనో ఏదో వి
యాక్టివిటీస్ తోని ఆ అర్థంమయ్యే విది కాబట్టి ఎంత మాక్సిమం వాళ్ళకి అఆ రాని ఇలాంటి స్టూడెంట్స్ వెళ్తే కూడా మేము మళ్ళీ మనకి నేర్చుకునేలా
ఇ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అది ఆటోతోనే కానీ ఏండి
సో పాటు ఒక పీరియడ్ మొత్తం బేసికే ఉంటదిగా వాళ్ళకి ఆ బేసిక్ ప్రోగ్రామ్ అందరికి అంటే అందరు కాదు ఎవరైతే డల్లర్స్ ఉంటారో ఎవరి మన చదవడం రాదు వాళ్ళకి పేరాగ్రాఫ్స్ చదవడం రాదు అలాంటి వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్ లు తీస్ కుంటాం తీసుకొని వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తాం అన్నటు
అంటే కొట్ట కొట్టకుండా తిట్టకుండా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా
ఆక్టివిటీ పర్పస్ గా మొత్ మొత్తం నేర్పిస్తాము మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టు పెట్టడం ఇంప్రూవ్మెంట్ ఎంత అయింది ఈ మంత్లో ఎంత నెక్స్ట్ మంత్లో ఎంత మో మొత్తంమేము ఆలయాలు చూపించాలి సార్ వాళ్ళకి ఒక వేళ ఇంప్రూవ్మెంట్ అడుగుతారు ఇంప్రూవ్మెంట్ ఒక వేళ కాలేదు కాలేదు అంటే పేరెంట్స్ కూడా అడుగుతారు మమ్మల్ని వచ్చి పదిహేన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అడాప్షన్ కాల్ ఉంటదండి ఆ అడాప్షన్ కాల్ చేసి మేము పేరెంట్స్ నీ అడగాలి మేమే పిల్లలు మరి ఎలా ఉన్నారండి ఇంప్రూవ్మెంట్ అయ్యారా లేదా ఆ ఇంప్రూవ్మెంట్ అయ్యారా లేద్ వాళ్ళు ఆస్తరిగా ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లచదువుతున్నారా లేదా అని చెప్పాలి ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇవ్వాలి మాకు
అవును మరి ఇదతే
ఇలా ఇస్తే కంపల్సరీ మేడం మేము ఇప్పటికి ప్రేరేస్ టచ్ లోనే ఉంటా స్టూడెంట్స్ క్లాస్ లో ఎలా ఉన్నా డు మళ్ళీ ఇంటి దగ్గర ఎలా ఉన్నాడు మే మొత్తం కంపేర్ చేసి వా నాలెడ్జ్ ని బట్టి మళ్ళీ వాని చదిపించడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ వాడు నెక్స్ట్
ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేస్తారు మీరు
చెయాలి వానకి నెక్స్ట్ టైమ్ మనకి మార్క్స్ రావాలి కంపల్సరీ కనీసం పాస్ అన్న తెచ్చు కోవాలి వాడు ఇంకా అలా చేస్తామండి మినిమం అయినా మేడం అంత కేరింగ్ అనేది ఉంటది ఇక్కడ ఆ ఇంకా నా నార్మల్ గా చిన్న పిల్లకైతే ఇంకా టూ మూడు ముగ్గురు ఆయామలు డైపర్ పేరెంట్స్ రావ రారు లంచ తిని పించే సమయంలో మేమే ఆయమ్మలే మోత్ మొత్తం చూసుకుంటారు మేము టీచర్స్ కి కూడా పిల్లలు తినకపోతే మేము తినిపించడం కంపల్సరీ అండి
అంటే బ్రేక్ ఎంతసేపు ఉంటది మేడం
మేడ మేము వాళ్ళ చిన్న పిల్లలు ఎంత అఫస టెన్ ఫిఫటీన్ మినిట్స్ తినలేరు వాళ్లు వాన కనీసం బ్రేక్ టైమ్ ని ఒంటబయల్ టైమ్ లో అర్ధగంట ఇస్తాం మేము ఇంకా వాళ్ళకి టైం అంటే తెచ్చుకున్నాది తినాలి కదా దాఫ్ ఆఫ్నవర్ ఇస్తాం కంపల్సరీ దాని తర్వత్ మళ్ళీ లంచ్ టైమ్ లో వాళ్ళకి వన్ అండ్ హఫ్ టు అండ్ హాఫ్ అవర్ అట్లయినా పడుతది వాళ్ మొత్తం ఫుడ్ దినాలి అనే స్తే కంపల్సరీ ఆయానామాలు మొత్తం తినిపించాల్సింది వాపస్ పోవద్దు ఒకవేళ అన్నం వాపస్ కి పోయినా మేము కాల్ చేసి చెప్తాం పేరెంట్స్ కి అరే ఇట్లా బాబు మరి అన్నం తిన్లే ది మేడం మరి ఇంటికి పంపించామంటారా అది అనేసి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్ స్తు ఉంటామండి ఇగ మేము
ఓకే మేడం మనం మాట్లాడి టెన్ మినిట్స్ అవ్వడాని కస్తాంది థాంక్ యూ మేడం ఓకే థాంక్ యూ